హలో
ఆ హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది క్లారిటీగా ఉంది ఇప్పుడు
ఆ చెప్పండి
చెప్పాలండి ఇంకా మీకేమైనా ఫేవరెట్ ఫెస్టివల్ ఉందా
నాకు ఫేవరెట్ ఫెస్టివల్ నేను ముస్లిం అండి సో నాకు రంజాన్ ఫేవరెట్ ఫెస్టివల్ అండ్ హిందూస్ లో నాకు గణపతి ఫెస్టివల్ ఉంటుంది కదండి అది నాకు చాలా ఇష్టం అండి గణపగతి
అ నాకు కూడా అది ఫేవరెట్ అండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ వినాయక్ ల్ పెడతారు ఇం చేసి ఇలా అలా అని చెప్పేసి ఫైటింగ్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి బాగానిపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ వాళ్ళు ఇంటిక వెళ్ళారా
ఆ లేదండి ఆ లేదండి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరండి ప్రజెంట్ ఉన్న వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదండి నేను
అ
ఇంట్లో వీధిల్లో ఉంటారు
చెప్ప చెప్పండిి
వీధిలో ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు బట్ బట్ అంత క్లోజ్ లేదు జస్ట్ ఏదో వాట్ ఇజ్ వాట్ అన్నట్టు మాట్లాడుకుంటాము కానీ ప్రతి ఒక్క స్ట్రీట్ ఇట్లో వినాయకుడు పెడతారు కదండి ఆ ముగ్గులు ఎలా ఉంది ఆ వినాయకుడు ఎలా ఉన్నాడు ప్రతి ఒక వీధికి వెళ్ళి చూసేసి రావడం అదిొక హ్యాపీనెస్ అనమాట
ఆ
మన మనమే టెన్ ఆన్ టెన్ ఇచ్చుకొని టెన్ కి ఎంత ఇవ్వచ్చిది వినాయకుడికి అని చెప్పి అంత మ మాట్లాడుకుంట
బాగా అనిపిస్తుంది ఫెస్టివల్స్ అప్పుడు సాంగ్స్ ఎంత పెట్టింటారు అసలు దేవుడి పాటల కన్నా డీజా పాటలు ఎక్కువ ఉంటాయి ఫుల్ డడాన్సింగ్ లావంతా ఉంటాయ అనమాట
అవునండి నాకు ఒక డౌట్ ఉందండి క్లారిఫై చేస్తారా అండి
అడగండి
ఆ వినాయక ఫెస్టివల్ అయితే ఆ ఎన్ని డేస్ పెడతారండి నాక అది కొంచం క్లారిటీ లేదండి డౌట్ డౌట్ ఉంటది
తారు ఫైవ్ డేస్ కి పెడతారు నైన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఆ ఇట్లా ఈవెంట్ మెంబర్స్ వస్తాయి కదా ఇవెన్ కదు వార్డ్ నెంబర్స్ అంకుంట ఓకే వార్డ్ నెంబర్స్ లోనే పెడతారండి ఆార్డు వన్ త్రీ ఫైవ్ అట్లా ఆ దగ్గరయి అయితే మ్యాక్స్ ఫైవ్ డేస్ పెడతారు అప్పుడు మా ఇంటి పక్కన ఒక వీధ ఉండే అక్కడ అయితేనా ఫుల్ ఆడనే ఉ మావిీధల పెట్ట్రమాట మా ఫ్రెండ్ వాళ్ళ మీధలో పెడుతుండీ ఇంకా కలర్స్ పూసుకోవడము డీజేలు పెట్టడం టపాసులు పెంచడం భారీ ఉంటుండే అసలు
వినాయక ఫెస్టివల్ కి కలర్స్ కలర్స్ పూసుకుంటారా అండి
నిమజనంక వెళ్తాం కదా నిమజనంక వెళ్ళేటప్పుడు ఫుల్ కలర్స్ వేసుకుంటాం భారీ ఉంటే డీజే పాటల పెట్టించి ఆహా హోలీక మన సైడ్ అయి అంటే ఇక్కడ మన ఏమంటే సౌత్ ఇండియాలో అయితే అంత చెయాలండి హోలీ చేస్తారు బట్ అంతా ఎక్కువ చేసుకోడు బట్ నార్త్ ఇండియాలో అయితే హోలీ బాగా చేస్తారనమాట మన అంద్రాలు యితేహసన్నా ఆ అప్పుడు చేస్తుంటే ఇప్పుడు లేదండి ఇప్పుడు అంతగా చేయడం లేదు ఎందుకంటే కాలేజెస్ జాబ్ ని ఇట్లనే సరిపోతాయి కాబట్టి
అవును
మ్మ్
మీరు మీకు నచ్చిన ఫెస్టివల్ అంటే టాప్ మోస్ట్ ముస్లిమ్స్ ఫెస్టివల్స్ ఏమైన్నా ఉన్నాయా అండి
ఆ రంజాన్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి ఎందుకంటే ఆ థర్టీ డేస్ వాళ్ళు ఎంతో పవిత్రంగా వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఫుడ్ ని డొనేట్ చేయడం ఫుడ్ ని ఇవ్వడం నీ అట్లా అంటే పుణ్యం వ వంది కదా దేవుడికి దేవుడి కోసం పాస్టివ్ ఉండి వాళ్ళు వంటలు చే వేరే వాళ్ళకి ఇవ్వడం ఇట్లా ఇఫ్తార్ టైమ్ లో పుణ్యం పుణ్యం అంటే వన్ మంత్ అనేది నిజంగా లిటరలీ సమ్మర్ లో వాటర్ లేకుండా ఫుడ్ అంటే ఓకే ఉంటాం వాటర్ కూడా లక్కకుండా ఉండడం అంటే కష్టం వాల్ అంతా ఇదిగా ఉంటారు నిష్టగా ఉంటారంట రంజాన్ ఫెస్టివల్ అలాంటే
మీరు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళ వెళ్లరా అండి ఈ శారీ రంజాన్ కి
ఆ లేదండి వెళ్ళట్లేదు నేను ఇప్పుడు లాంగ్ లో ఉన్నానా కొంచెం ఇక్కడ ఎవరూ లేరనమాట ఫ్రెం వాళ్ళు హోమ్ టౌన్స్ అన్నీ లాంగ్ ఉన్నాయానమాట దగ్గర వెళ్తుంట లేకపోతే వాళ్ళు బాక్సెస్ పంపిస్తుంటారు అనమాట బట్ వాళ్ళు ఇప్పుడు లాంగ్ ఉన్నారు నేను లాంగ్ ఉన్నా కాబట్టి కుదరట్లేదు ఈ సారి అదే కాక ఆ రోజు సాటర్డే వచ్చిందా నాన్ వెజ్ న కూడా లేదు సరే నాన్ తిన్నాము బేసిక్ గా సో అలా అనమాట
వు మీ ఇంటి దగ్గర ఎవరు లేరా అండి
హ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటి దగ్గర ఉన్నారు అదే మా ఊర్లో మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అనమాటే అంటే మా ఫ్రెండ్స్ మాకు బాక్స్ పంపించకపోయిం మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అంకుల్ వాళ్ళు వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళు ఇంటికి పిలుస్తారనమాట లంచ్కి
చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదండి అలాంటప్పుడు
ఆ ఎంజోయ్ అనేది ఏమి ఉండదు అంటే పెద్దగా కొద్ది షమ అనమాట కొద్ది సిగ్గ అవుతుంది వెళ్ళాలి అండి బ తినికి అదే వాళ్ళు బాక్స్ తెస్తే మాత్రం బాగా తినేస్తా అనమాట
మన మన ఇంట్లో ఉన్నంత సేఫ్టీ సెక్యూరిటీ హ్యాపీనెస్ ఫ్రీడమ్ ఎక్కడ ఉండదండి
అవును ఉండదండి అది అది అంతే ఎంతైనా మన అనేది ఫీలింగ్ మన ఇంట్లో ఉన్నప్పుడు మా తర్మే వస్తది
అవునండి
ఉహు
ఇంకేంటండి తిన్నారాండి
ఆ తినేస మీరు తిన్నారాను
ఆ తిన్నామండి
మీరు ఉండట్లేదా ఇప్పుడు రంజాన్ మంత్ కదా మీరు ఉండట్లేదా ఫస్టింగ్
ఆ హ లేదండి
అవును మీకు ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కదా
అవునండి నాకు లోబిపీ కూడా ఉందండి చాలా కష్టపడి వన్ ఉన్నాను వన్ రోజా ఉన్నా బట్ ఇంకొకటి ఈవెంట్ ఈవెంట్ మెంబర్స్ లాగా ఉండాలి మేము ఒకవేళ ఉంటే ఉంటే థర్టీ డేస్ ఉండాలి లేదు అంటే ఈవెన్ నెంబర్స్ లాగా ఆ మీరు వినాయక్ అలా ఆర్డ్ నెంబర్స్ ఎలానో మాకు ఈవెన్ నెంబర్స్ వన్ ఉండకూడదు టూ ఉండొచ్చు అట్లా
ఓకే మీ రంజాన్ గ అన్ అంటే విల్ ఫ్రై డే వితౌట్ వాట టర్ ఉండాలి బట్ మాకేంటంటే శివరాత్రి అప్పుడు ఆ మేము ఫుడ్ ఐటెమ్స్ తినకూడదు బట్ ఫ్రూట్స్ తినొచ్చు ఆ ఫ్రూట్స్ తినొచ్చు కారంవి అలా తినకూడదు ఫ్రూ ఫ్రూట్స్ అంతా తినొచ్చు అనమాట మాది అంత ఉండదు బట్ తినొచ్చు ఫ్రూట్స్ నీ ఇలాగా అంటే వితౌట్ వాటర్ సర్వైవ్ అవ్వాలంటే నాక్ చాలా కష్టం అనమాట వాటర్ లేకుండా నేను అసలుయితే ఉండలేను వాటర్ తాగుతూనే ఉంటా అంత వాటర్ తగిన కూడా నేను నా బాడీ డిహైడ్రేట్ అయిపోతది
ఎందుకండి అలా
అంతే అండి నాకైతే అసలు ఎంత వాటర్ తగిన తాగుతూనే ఉంటా నాకు గొంత త్వరగా ఆర పోతదన్నమాట ది ఇప్పుడు ఉన్న ఎండలకి ఇంకా వాటర్ కాకపోతే చాలా కష్టం అనమాట
నిజమే అండి మీరు శివరాత్రి రోజు నైట్ అంతా మేల్కొని ఉంటారు కదా
ఉమ్ ఉమ్ ఉమ్ అది మ్యాన్ డ్యాటరీ అది మ్యాండేటరీ అని ఏం కాదు గాని ఇప్పుడు ఇన్కేస్ మేల్కుంటేక్ ఇప్పుడు శివుడి గురించి ఉంటాయి కదా అవి కథలు అట్లాంటివంత ఓం నమః శివాయ అనుకుంటా ఉంటారు లేకపోతే కొంతమంది అంటే యాక్చువల్గా అలా ఉండాలి దేవుడి స్మరణలో ఉండాలి బట్ మన వాళ్ళ ఏంటంటే గేమ్స్ ఆడతారునమాట బెట్టింగ్లు ఎసుకుంటా అట్లా గేమ్స్ ఆడ అనమాట రాజు రాజా ఏదో సంథింగ్ పోల్ అదేదో ఆడతారు నాకు అంత ఐడియా లేదు ఆ గేమ్స్ గురించి అ అసలు ఎంత మంది లక్షలక్షలు సంపాదిస్తారు తెలుసా నిజంగా మా అన్న అయితే ఒకసారి ఎయిటీ థౌసండ్ వరకు సంపాదించింది వన్ నైట్ కూర్చొని ఎయిటీ థౌజండ్ హ ఎయిటీ థౌజండ్ సంపండించాడు తెలుసా అసలు ఇప్పుడు మా అన్నకు వచ్చిందని హ్యాపీనెస్ ఉంటది బట్ వేరే వాళ్ళకి ఆపోజిట్ వాళ్ళ పోగొట్టుకున్న వాళ్ళకి అది ఒక బాధ వాలు పోగొట్టుకున్నారు కాబట్టి
అది కూడా నిజమే అండి
ఉమ్ మనకేమో లాభం వచ్చింది బట్ ఆపోజిట్ పర్సన్ కి అయితే బాధ ఉంటది కదా అంత అమౌంట్ పోగొటుకున్నార డైమ్
అవునండి అమౌంట్ వస్తే హ్యాపీ లేదంటే ఇంకా
అదే కాదా ఉమ్మ్
మీరు ఎక్కడైనా టెంపుల్స్ కెళ్ళారా అండి
ఆ వెళ్తాను వెళ్ళానండి మా ఫ్రెండ్స్ త వెళ్దాను ఇప్పుడైతే రీసెంట్ గా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆ వన్ ఇయర్ అవ్వలేదు ఒక ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఆ అరుణాచలనికి వెళ్ళచ్చానండి మా ఫ్రెండ్స్ తో నేను ఫ్రెండ్సతో నేనా ఫస్ట్ దేవాలయం అవున అవును నేను కూడా రీల్స్ చూసి చూసి ఎప్పటి నుంచి అనుకొని ఇంకప్పుడు వెళ్ళి సడన్ గా అనుకని ప్లా నేేసుకుని వెళ్ళిపోయామనమాట ఫ్రెండ్స్తో ఫస్ట్ ఫస్ట్ సోలో ట్రిప్ అనమాట మా ఫ్రెండ్స్తో అది లైక్ అంటే ఆ స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ అంతా వస్తుండే కదా అలా లేకుండా మా ఫ్రెండ్స్ తో ఒకటి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అనమాట అది
ఆ నా నీ నాకు కూడా తెలుసు నాకు కూడా తెలుస అండి బట్ అరుణాచలం క వెళ్ళాలి అంటే ఆ రీల్ లో చూసాను ఆ ఆయన ఆజ్ఞ లే ఏంది అసలు మనం స్టెప్ కూడా తీసుకోలేమని చెప్పేసి ఉంది కదా మీరు అంత సడన్ గా అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయారు కదా అది ఇది అదృష్టం అనుకోవాలండి
అంతే అండి అదృష్టమే అది లేకపోతే ఎప్పటి నుంచి అనుకున్నా అవ్వలేని అప్పటికప్పుడు వన్ వీక్ లో ఇ వెళ్ళిపోయినామని అ అంటే ఇంకా శివుడి దయ అంతే
కొంతమందికి అదృష్టం కూడా ఉండదండి వెల్లి ఆ సరిగ్గా ఆ పూజలు అది మొక్కుకోవడం సరిగ్గావలేదని మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సగంలో ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు సో మీరు
హ్మ్మ్ అవును అవునండి ఆశివుడి దే వళ్ళ అంతా మంచిగా జరిగి అంత మంచిగా ఉంటే బాగుంటుది
ఆ అండి తిరుపతి వెళ్లాలేదా అండి మీరు
ఆ తిరుపతికి వెళ్ళానండి ప్రతి ఇయర్ వెళ్తుంటేమి ఇంక ఇంకా ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు అనమాట సార్ ఏదో ఇది స్టడీస్ పరంగా జాబ్ పరంగా ఇంకా ఇదే సరిపోయింది అనమాట కమాకు
ఓకే మా డాడీ కూడా వెళ్తారంండి తిరుపతి వెళ్తారు ఆ గుళ్ళ అందరికి అన్నిటికిీ వెళ్తారు బట్ నన్ను ఎప్పుడు పిలుచుకొని వెళ్ళలేదండి మా నాన్న అంతే ఫ్యామి ఫ్రెండ్స్ తో వెళ్తుండే ఫ్యామిలీ ట్రిప్ ఎప్పుడు వేయలేదు బట్ ఈసారి ప్లాన్ చేస్తున్నామ అండి వెళ్ళాలి అని చెప్పి
అద వెళ్లేస్తుండి మంచిగా ఉంటది అక్కడ అంటే రిలీజన్ పక్కన పెడితే దేవుడు అంటే బాగుంటది అనమాట తిరుమల వైబ్స్ ఆయన దగ్గరకి వెళ్తే మంచిగా అనిపిస్తుంది మొత్తం ఇంకా మెట్లకిెళితే అది ఇంకా బాగా అనిపింది తప్పిస్తంది
హ్మ్మ్ మా నాన్న వెళ్ళారు బట్ మమ్మీకి అంత నచ్చదు హిందూస్ అంటే మమ్మీ
ఆ
డాడీ సైడ్ అయితే హిందూస్ లో అన్ని పాటిస్తారు బట్ మమ్మీ సైడ్ పాటించార అనమాట
ఉ అదే ఒక్కొక్కరుకొక్క లాగా ఉంటారు
హ
ఒకసారి ట్రై చే్యడి బాగుంటాయి తిరుమలకి వెళ్ళడం కూడా
అవునండి నేను కూడా ట్రై చేస్తున్నా అండి చెప్పాను డాడీకి బట్ ఫ్రెండ్స్ తోనే వెళ్తున్నారు చూ చూడాలండి ఇంకా ఇంకా మేబీ అరుణాచలం కి నేను కూడా ఫ్రెండ్స్ తో ప్లాన్ చేయాలండి
ఒకసారి ట్రై చె్యడి మంచిగా ఉంటది బాగుంటది
అవునండి ఫ్రెండ్స్ తో వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది పీస్ఫుల్ గా ఉంటది
ఉమ్
బట్ ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళిరండి
ఓకే అండి డెఫినెట్లీ
ఎందుకంటే మమ్మీ నాన్న అమ్మా నాన్న ఎవరు ఉండారు కదా సో ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్ చేసుకు కొంచెం జాగ్రత్తగాలిరండి
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి
ఓకే బాయ్ అండి
బాయండి
అ